హలొ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నారు బాగున్నాను
ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాను నువ్వేం చేస్తునవు
ఏం చేేలా బయట కూర్చోన్న
మేము ఈ రోజు బయటికి వెళ్లట్లా ఎప్పుడు ఖాళీగా పిజీలోనే కూర్చ ఉంటార
ఈ రోజు కొంచెం వర్క్ ఉంది ప్రోగ్రామ్స్ అవి మొన్న మొన్న మాక్టెస్ట్ రాస్తే తప్పు రాసా
అవునా
సో అవి నేర్చుకున్నాం అనుకుంటున్నాం బయటకి వెళ్లకుండా ఎక్కడికి
ఏం ప్రోగ్రామ్స్ వచ్చాయి మా ఫెస్ట్ లో
ప్యాండ్రోమ్ ము, ప్యాట్రన్స్ స్ట్రింగ్ ప్రోగ్రామ్స్, నంబర్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు.
ఆవున నాకు కూడా అవె ఇచ్చరు
ఆ
ప్యాటర్న్స్ అయితే ఇది ఉంటాయి కానీ స్వింగ్ ప్రోగ్రామ్స్ చాలా కష్టం
న్ గాని హోలో గ్రామ్ తప్ప మిగతాయి చాలా కష్టం ఆ స్ట్రింగ్ లో పోయాయి పేస్ స్క్రిమ్ చేయడంలో ఆ
ఏం ఈ రో రొట్ల పండుకలా
లేదు మా మ మమ్మీ వాళ్ళు ఎళ్ళరు
ఎప్పుడలరా
మధ్యాహ్నం వెళ్లారంట ఇంకా రాలేదంట మ ఆన్న ఫోన్ చేస్తె రాలేదని చెప్పాడు ఆ అవును
మీ రూమ్ మేట్స్ ఏం చేస్తున్నారు
ఆ రూమ్ మెట్ పడిపోయింది ఇప్పుడే బయటకి వస్తా వున్నా కింద పడిపోయింది నేన వెళ్ళ ఆ అమ్మాయి మీద కూర్చున్నా
ఊ
పడిపోయింది యాడ సౌండ్ కి ఉంది గోరికి దబ్బ దగిలిందంట
అయ్యో
ఊ ఇంక
ఏదో ఒకటి చెప్పు
ఏం చేస్తున్నావ్
రేపు ఇన్స్టిట్యూట్ కెల్లాల
ఆ నేను వెళ్ళాలి రేపు రేపు మాకి క్లాస్ ఉంది మాకు టెన్ నుంచి ఉమ్ లెవెన్ టెన్ వరకు ఎస్క్యూయల్ చెప్తారు లెవెన్ టెన్ నుంచి వన్ వరకు పైథాన్ చెప్తారు
మాకు టెన్ నుంచి లెవెన్ ట్వంటీ వరకు ఎస్క్యూయల్
మేము ఫస్ట్ బెంచ్ పోద్దని చెప్పి నైన్ థర్టీకే వెళ్ళిపోతాం
అవునా ఎంత మంది కుసుంటారు ఫస్ట్ బెంచ్ లో మీరు
ఫోర్ మెంబర్స్ కూర్చుంటాం నేను నా ఫ్రెండ్
ఆ
ఇంక ఫస్ట్ బెంచ్ మేమే ఇంకా అంటే వేరే బ్యాచ్ ని మా బ్యాచ్ ని కలిపేస్తారు
ఆహా
ఎస్క్యూలు అప్పటి నుంచి రెండు బ్యాచ్లు కలుపుతున్నారు అప్పుడు దాకా మేము ఒకటే ఉన్నాం పైతను
ఎంత మీకు ఫీజు కోర్స్ మొత్తం కలిపి
మాకు ట్వంటీ థౌసండ్ ఫస్ట్ ట్వంటీఫైవ్ థౌసండ్ చెప్పాడు ట్వంటీ థౌసండ్ మీకు
మాకు ట్వంటీ ఫైవ్ చెప్పి ట్వంటీ త్రీకి వచ్చి మళ్ళీ ట్వంటీ ఓకే చేశారు ఎంత కడుతున్నావ్ మే టెన్ కట్టున్న
నేను టెన్ గట్టా ఇప్పుడు దాకా ఇంకా మొన్న కట్టమని మెసేజ్ చేసాడు నేను కడతానని చెప్పా
అవును గ్యాస్ లింకులు పెట్టట్లేదు ఏంది
పెట్టట్ల కొరవ డబ్బులు కడితే డాష్ బోర్డ్ యాక్సిస్ ఇస్తాడంట దాంట్లో రికార్డింగ్స్ ఉంటాయంట
అంత లోపల ఇప్పడు వరకు అయినా పెట్టొచ్చు కదా మనం మిస్ అయినా వినొచ్చు కదా
ఏమో పెట్టట్లే ఆయన అడగాలి రేపైనా మనతో పాటు అమ్మాయి ఒక అమ్మాయి కట్నా కూడా ఆమెకి అసలు డాష్బోర్డ్ యాక్సెస్ ఇవ్వలే ఫామ్ ఫిల్ చేసాం మేడం అని చెప్పింది అదే ఫాం ఫిల్ చేశాను మ ఉ ఫామ్ ఫిల్ చేసాను మేడం మేడం అంటే ఏదో ఒక ఇష్యూ ఉందమ్మా అది చూసినాక తర్వాత వస్తాది ఇస్తాం యాక్సెస్ అని చెప్పింది
ఆ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది ఎస్క్యూఎల్ నోట్స్ పెట్టమని
అవునా ఏమంటే అమ్మాయి రాసుకోదంట నోట్స
ఉ పెడతానని చెప్పా ఇంకా అంతే సంగతి అమ్మాయి ఏం చేస్తుంటాదో ఆడికొచ్చి అమ్మాయికి కూడా తెలీదు
ప్యాటర్న్ ప్రోగ్రామ్ రాయమంటే చూసి రాసేస్తారు మా ఒళ్ళు
సేమ్ సేమ్ మా దగ్గర అమ్మాయి కూడా అంతే చూసి రాసేయడమే పని
ఆ
అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చిన్నాడంట
ఆహా
ఇంకా అందుకని అసలు నిలవట్లే అమ్మాయి ఏం చేస్తుందో కూడా అమ్మాయికి తెలియట్లా
ఆ
పీజీలో ఏమంటే దోశ పెట్టలేదని తగులు వేసుకుని వస్తది రోజు ఉదయాన్నే
అవునా ఉ
మామూలుగా తొమ్మిది నరకే వచ్చే ఇగ ఆ పిల్లా
ఆ
ఇప్పుడు టిఫిన్ కోసం కక్కుర్తి బడి లేట్ గా వస్తుంది
మీకెవరు చెప్పేది ఇన్స్టిట్యూట్ లో సారా మేడమా
మాకు సార్ చెప్పేది చాలా బాగా చెప్తారు
అవునా ఒక మేడం ఉంటంది మా ఇన్స్టిట్యూట్ లో ఆ మేడం ఏం రాదు ఎస్క్యూల్ డీల్ చేస్తుందంట మా ఫ్రెండ్ వాళ్ళ వెళ్ళిందంట ఆమె ఏమి చెప్న్నాడు సారీ సారీ సారీ అని చెప్ పద్దంతా మా సార్ అడిగాడు మీకు మీ మేడం చెప్పలేదా అని అడిగాడు మొన్న ఒక రోజు వాళ్ళ
ఆ
వాళ్ళు పి ఫోర్ బ్యాచ్ అని చెప్పి ఒక బ్యాచ్ ఉన్నారు మళ్ళీ అడిగాడు మీ మేడం చెప్ప లేదంటే వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు
ఆ అవును మన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా కాల్ సెంటర్ లో చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు పాపం
వాళ్ళు ఎయిర్టెల్ కాల్ సెంటర్ లో చేస్తున్నారంట నీలకి పదిహేను వేళ్లు ఇస్తారంట వాళకి అమ్మాయి మానేస్తుంది ఒక నెల కోచింగ్ డబ్బులు వచ్చే దాకా చేస్తుదంట
అవును సరే కోచింగ్కి డబ్బులు వస్తాయి మరి పీజీకి ఎవరు కడతారు
ఏమో అమ్మాయి ఏందో వాళ్ళు నాన్న దగ్గర అసలు అడగనట్టు బిహేవ్ చేస్తుంది ఎడికొచ్చి
ఇంకొక అమ్మాయి వస్తుంది దేనికి వచ్చిందో కూడా అమ్మాయికి తెలీయదు
అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో తిరగడానికి వచ్చింది నెల్లూరు బాయ్ ఫ్రెండ్స్ ఒక అబ్బాయం అంటే ఒక అబ్బాయి కోసం వచ్చింది వాళ్ళ రిలేటివ్స్ అంట ఈడే ఉంటాడు బెంగళూరు లో తను ఆ ఇంకొస్తే తనతో తిరగతా ఉంటది ఇప్పుడు తను తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు తన కాలేజ్ ఫ్రెండ్
ఆహా
అబ్బాయిని వేసుకొని తిరుగుతా ఉంది ఇక్కడ
ఏదో ఫోటో కూడా పెట్టునింది పార్క్ కి వెళ్ళినట్టుంది
ఆ ఫ్రెండ్స్ అంట థీ ఫ్యామిలీ అంటది ఇంకొక ఫ్రెండ్ ఉంది అమ్మాయితో అమ్మాయి ఒక పోరంబోకు ఒక ఫ్రెండ్
అమ్మాయి అసలు ఫస్ట్ ఎంత బాగుండేది ఇప్పుడు చూడు
అమ్మాయి అబ్బాయిలు తో ఆటడానికి అన్నిటి సరిపోతుంది వాళ్ళ డాడీకి తెలిస్
మా ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు వాళ్ళ డాడీ పట్ట ట్కోబట్టి బీటెక్ లో అలా ఉన్నింది
ఆ ఇప్పుడు వదిలేసారు కదా అసలు వెళ్లదంట అమ్మాయి ఇంటికి వినాయక చవితికి వెళ్ళేటప్పటికి మాత్రం అమ్మాయి ఐటీ జాబ్ తోనే వెళ్లదుంటే ఇంటికి అది ఎంత మాత్రం
ఐటీ జాబ్కి వెళ్ళదు లేకపోతే వాళ్ళ నాన్న కోసం ఒక అల్లుడిని తీసుకెళ్ళతో ఎవరికి తెలుసు
ఏమో చూడాలి
మీతో పీజీలో ఉండేది ఆ అమ్మాయి ఫ్రెండే కదా
ఆ అమ్మాయి ఫ్రెండ్ అమ్మాయికి ఫోన్ చేస్తది ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటది ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్రెండే ఒక ఒక అబ్బాయి మా అమ్మాయి ఫ్రెండే ఒక అబ్బాయి మాపి అదే ఇన్స్టిట్యూట్ లో చేరున్నాడు మమ్మల్ని లింకులు పెట్టంని చదువుకుంటామనిడిగింది ఇప్పుడ ఏమంటే మేమేమో యాక్సి యాక్సెస్ ఇవ్వలేదు అని చెప్పాం ఇప్పుడు అబ్బాయిని అడిగింది అబ్బాయి ఇచేస్తడలింకులు మీరు బెట్టకపోతే తే మాకేమన్నా తెలీదా రాదా ఏంది అని అడగది
అవును నీకు ఇంకో ఫ్రెండ్ ఉంది కదా అమ్మాయి కూడా అడుగుతా ఉంటంది క లింక్ లింక్ అని
అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి చదవకపోయినా అమ్మాయి చదవకపోయినా పర్వాలేదు అమ్మాయి ఫస్ట్ లింకులు కావాలా
అవును అమ్మాయి చాలా మంచిది నాకు కూడా తెలుసు
ఒక హాస్పిటల్ లో పని చేస్తుంది అమ్మాయి ఓపిస్ రస్తుంది
ఓహో ఎంతీస్తరు జీతం
అమ్మాయి పదిహేను వేలు ఇస్తారంట పోయిన నెలలో ఏమంటే పదిహేను వేలుస్త అతే పదివేలు వాళ్ళ అమ్మకి ఇచ్చిందంట
హ్మ
ఐదు వేలు ఐదు వేలు ఉంది కదా ఇంకా ఒక వెయ్యి రూపాయలు వాళ్ల చెల్లెలికి ఇచ్చిందంటా మూడు వేలు ఉంటే ఓ రెండు వందలు ఇచ్చింది నాకు నా ఫ్రెండ్ కి చెరోక వందించింది బిర్యానీ కొనుక్కోమని ఆ మూడు వేలు ఏమంటే ఏదైనా గోల్డ్ తీసుకోవాలని కళ్యాణ జ్వవలర్స్ లో డిపాజిట్ చేస్తుందంట
ఆ పిల్లే మంచి పని ఇక్కడికి వచ్చి చెడిపోకుండా అక్కడి నుంచి వేస
ఆ మూడు వేలు చేస్తున్న నెలకి ఒక నెల జీతం వచ్చింది ఇప్పుడు ఒక నెల జీతం వస్తుంది రేపు వస్తది ఒకటో తేదీకి
ఉహ
ఇప్పుడు మూడు వేలు మూడు వేలు ఆరు వేలు అయింది అమ్మాయి కమ్మల్ బొట్టలు పెద్దవి తీసుకోవాలంట
మూడు వేలన్నా రెండు వేల అన్నా అమ్మాయి బెటర్ కదా ఇక్కడికి వచ్చ ఇక్కడ తిరిగే వాళ్ళకన్నా
వేల అయింది మూడు వేల అయింది ఇప్పుడు ఈ నెలలో మూడు వేలు వేస్తది ఆరు వేలు అవద్ తెలియకుండా ఆ ఏమో రెండు రోజుల నుంచి చేయాల అమ్మాయి కాలాస్త్రికి ఎక్కడికో వెళ్ళిందంటడి
హ అయితే ఈ రోజు ఈవనింగ్ మరి
ఈ రోజ ఏదో స్నాప్ బెట్ ఉనింది సక్సెస్ఫుల్లీ కాజు ఏదో కాజు చికెన్ రెడి అంటా
ఆ ఆ పిల్లకి నికు చేసిన తర్వాత నాకు కుడ చెయి ముగ్గురం మాట్లాడుకుందాం
ఆ సరే అమ్మాయి చ చేస్తది ఈవినింగ్ టైమ్స్ లో ఈరోజు అయితే చేయలే మాములుగా అయితే వీడియో కాల్ చేస్తుంది తినేటప్పుడు ఏం పెట్టారు ఏంది అని అడగ దాన్ని
అవునా అవును ఈ రరోజు ఏం పేట్టారు పిజిలో మధ్యాహ్నం
మాకు మధ్యాహనం బిర్యానీ పెట్టారు చికెన్ బిర్యానీ దానికోసం ఒక ఆంటీ ఉంటది ఫస్ట్ ఆమెకు పెట్ నాకే ఎవరైనా తినాలా ఏ కర్రీ అయినా అది ఫస్ట్ ఆమె ఉంటది అక్కడ ఆ నైట్ సరిపోకుండా ఆక్కడ కుట్లు కూడా వేసుకొని వచ్చింది ఈ రోజైతే
సేమ్ అలాగే మా దగ్గర కూడా ఒక ఆంటీ ఉంది
ఫస్ట్ ఆమె దబ్బరు సాయి చూస్తానే ఉంటది ఫస్ట్ పెట్టించుకుంటది బాక్స్త్ సర్దేస్దది బాగ సద్ద్దేస్ నక తినేస్తుంది తర్వాత తినేస్తుంది తనకంద సరిపోకపోతే పెట్టిండు ఉంటుంది మజ్జగ ఏమంట ఒక గిన్నకు పొసుకోసుకుంటుది
తినడానినికే విచ్చుకుంటుంది నాకు తెలుసి పీజీకి ఇంట్లో ఫుడ్ పెట పెట్టి ఉండరా ఆమెకి ఈడైతే వాళ్ళే చేసి పెడతారని వచ్చేసింటది
ఆ ఇంతలాంకి మ్యారీడ్ మళ్ళ అవి ఆమె ఎందుకుందో ఇక్కడ ఏమో తెలీదు ఏమో మరి ఏమో గొడవలో లేకపోతే ఇక్కడ ఏమన్నా వర్క్ చేస్ వర్క్ చేస్తే ఎప్పుడో ఒక రోజయినా మిస్ అవ్వాలా అట్లా మిస్ అవ్వదు ప్రతిరోజు ఆడే ఉంటుంది ఏడున్నరకి కరెక్ట్గా మధ్యానం పన్నెండున్నర
అయితే ఆమ ఆ పని మీదే వచ్చుంటది అందుకని ఆ పనిలోనే ఉంటది
ఏమో మరి ఇంగేం ఇంకా మీ ఫ్రెండ్స్ ఏం చేస్తన్నారు
మా ఫ్రెండ్స్ ఇంకేముంది ఏం చేస్తున్నారో వాళ్ళ గుర్తులేదు మా కాలేజ్ ఇంకా డ్రైవ్ల్ చేస్తున్నారు అక్కడికెళ్తారు ప్రతి డ్రైవ్కి వెళ్ళిపోతే ప్రతి జాబ్ వచ్చేస్తది వాళ్ళకి
వాళ్ళకి ఎందుకు వారాహి సిల్క్స్ తో ఏంపని అసలు ఏం కంపెనీ వారాహి సిల్ప్ ప్రైవేట్ లిమిట్
వాళ్ళకి వారహి సిల్క్ కావాలి నార్వెన్ టెక్నాలజీస్ కావాలి గుంటూరుకెళ్తారు హైద్రాబాద్ బడికెళ్తారు అన్ని కావాలి లాస్ట్ కి పెళ్లి చేసుకొని వేరే ఇంటికెళ్తారు
అసలు ఏమన్నానా ఒక కంపెనీలో మంచి కంపెనీలో సెటిల్ అవ్వడం మేల ల్యాపోతే నా ఫ్రెండ్ ఒక అమ్మాయింది ఇంటర్ అమ్మాయి అమ్మాయి విప్రోలో చేరింది ఇప్పుడు చెప్పుకుంటున్నా కదా విప్రో విప్రో లో ఉందన్నది మంచి కంపెనీ అనేగా చెప్పుకుంటున్నామా అది ఏం రోలో తెలీదు కానీ అమ్మాయి విప్రోలో ఉంది ఐడి కార్డు స్టైల్ పడతావుంటాది
ఏ రోల్ అయినా కూడా విప్రో అంటే మంచిదే కదా వీళ్ళ లాగా చిన్న చిన్న కంపెనీలు పది తెచ్చుకొని చేతులో పట్టుకోకుండా.
చ్చిడు గ్రోబులు తత రైనెక్స్ అన్ని చిన్న చిన్న డప్పా కంపెనీలు అన్నీ తెచ్చుకుంటరు. అన్నిట్లో వాళ్ళ పోస్టులు మా కాలేజీ వాళ్ళే అంటే డప్పు కొట్కుంటా ఉంటారు ఆ పోస్టుల గురించి
వాళ్ళ ఇంకేం పని వాళ్ళకి అదే కదా పని ఏదో పిచ్చి పిచ్చి కంపెనీలు తీసు కొస్తారు గొర్రులాగా ముగ్గురు వెళ్తారు. వాళ్ళిద్దయితే ఇ వాళ్ళిద్దరు కచ్చితంగా పోతారు కదా ప్రతి డ్రైవ్కి
ఆ గుంటూరుకి కూడా ఏదో వెళ్ళినట్టున్నారు.
గుంటూరుకెళ్లారు టీ ఫోటో పెట్టారు.
ఆ వాళ్ళిద్దరు వెళ్ళినట్టున్నారు ఆ ఫ్రెండ్స్ ఇద్దరు.
వచ్చిందంట అమ్మాయి నార్వేన్కో ఏమో వెళ్తానని చెప్పిందంట. త్రీ ఎల్. పి. ఎ అన్
ఏం దాంట్లో సెలెక్ట్ అయ్యారా గుంటూరుకెళ్ళిందంట్లే
స్టోరీ పెట్టుంటే చూసా నేను.
ఎవరు మన్ ఫ్రెండ్స్ ఇద్దరు
ఇద్దరు లేకపోతే ఒక అమ్మాయి ఏమో స్టోనస్ పేట అమ్మాయి
ఆ అమ్మాయి సెలక్ట్ అవ్వద్దులే దేంట్లో అయినా
అది త్రీ ఎల్. పి. ఎ అని చెప్ ఎవరో చెప్పారొకరు ఇంకొక అమ్మాయి ఏమో తెలీదు అమ్మాయి అంటలు దోముకుంటా అప్పచ్చలు తింటా ఇంట్లో కూర్చోంటది అమ్మాయి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పీజీలో వదిలేసి వెళ్ళిపోయింది
అవును ఆ అమ్మాయి ఆరేస్తా ఆరేస్తా ఉంది
అంత మాత్రానికి రావడం ఎందుకు అంత నమ్మకం లేనప్పుడు ఇంకొకరికి చెప్పకూడదు వస్తాను
తిరగడానికి వచ్చినాము మీకేం తెలుసు
సరే తిరడానికి వచ్చినప్పుడు పక్కన వాళ్ళ ఎకుప్పాలి ఎందుకు తీసుకురావాలి ఎందుకు వదిలేసి వే
అది కూడా తప్పాలేనుకో
నేను అడిగితేమొ హ అని చెప్పి గమ్మునైపోయింది
ఉ
ఇంకా అలాంటోలేన్ ఏం చేయలేం కదా
ఏం చేయలే వదిలియాలి అలాంటోల్ని
అంతే
ఇంకా సరే అయితే మరి ఖాళీగా ఉన్నప్పుడు చెయ్యప్పుడైనా
ఆ సరే బాయ్ నాకు వర్క్ ఉంది
ఆ సరే